ఆప్షన్ ఉంటది వచ్చింది ఇంకా నేను రికమెండేషన్ ఇచ్చి ఇంకా లైక్ చేయడి ఏం కాదు రే ఒక ఒక అమ్మాయే కదా అందరూ వెళ్ళిపోవట్లేదు కదా అందరి ఉంచారు కదా పెట్టండి పెట్టండి అని చెప్ప గానే అ రికమండేషన్ అ అన్న అప్పుడు పెట్టాడు సైన్ ఇంతల ఇంక వెళ్ళిపోయింది
ఏంది భలే ఓవర్ చేస్
ఓవరాక్షన్ ఏం లేదు టూ మచ్ అయినా
ప్పుడు ఏం చేశా
తిప్పిచ్చుకున్నాడంట కదా
ఆ ఆహా మేం ఫస్ట్ పర్మిషన్ సైన్ పర్మిషన్ అని ఇటు చూసి ఇటు చూసి ఒక్క నిమిషం వెళ్ళిపోయాడు సెమినార్ హాల్లో తిరుగుతున్నాడు
డ్యాన్స్ వేసుకోవాలి కదా రోజు
దండలు కడతారు కదా డెకరేషన్ చేస్తున్నాడు ఆ దండలా కట్టుకుని మళ్ళ వేసుకొని డాన్స్ వేస్తాడు పాట పెట్టి సైన్ చేయకుండా పెన్ను అక్క వాళ్ళ వంటలకు పోతువు రా వాళ్ళు మేము పెట్టిచ్చుకొని వస్తామని చెప్పి ఫస్ట్ ఇప్పుడు గా సాయంత్రం అన్నాడు మేము పోయిందే త్రీకి
ఆ సాయంత్రం తే ఇంకెప్పుడు ఆయన ఇంటికి పోయడం
మాకు టైం అవుతుంది అని అంటే ఆహా సాయంత్రం అని చెప్పి వెళ్లిపోయాడు వేరే అక్క వాళ్లు ఉండి ఇద్దరు మా ఇద్దరి లెటర్లు తీసుకెళ్లారు మేము పెట్టిచ్చుకోని వస్తామని తీసుకెళ్తే ఆడ పెట్టినా గాని ఆహా ఆయన ఆ పాటల మూడ్ డాన్సులా మూడ్ లోనే ఉ న్నాడు ఆ అక్క వాళ్ళు పెన్ను తీసుకొని దూరిస్తే పెన్ను పట్టుకుండంట పెన్ను పట్టుకోవడం కూడల్లా పెన్ను ఇప్పుడు కూడా చేస్తున్నాడా అది దండ మెడ లో ఎసుకుని డాన్స్ ఏస్తుండు సైన్ మీరు సైన్ చెయ్యడి ముందనెసి మీరు ముందు సైన్ చేయండి అనే సరికి అప్పుడు దబ్బ దబ్బ దబ్బబ గెలుకి పెట్టేశాడు రెండు లెటర్లలో పేరెంట్స్ ఫోర్ కూడా అడగల
ఆయన ఇచ్చిన మూడ్ లో ఉన్నాడు కదా
ఇంకా పెట్టిచ్చుకొని ఇంక మాకు సంబంధం లే దాని ఇల్లు లగేట్టేష్
అంతే నేను ఇంకా అంజలికి నేను పెట్టిచ్చా ఆ రోజు సైన్ పెట్టండి ఏం కాదు అని చెప్పి నేను ఇంకా ఆయన కొంచెం
మేం ఏం చేస్తున్నారా పోయళ్ళకి బ్యాచ్ అంతా బిర్యానీ తింటున్నారు పైన ల్యాబ్ లో అనాల్సిస్
అసలా ఓకే ఓకే ఆల్దంటారులే ఆల్దం ఏం ఉందిలే పొద్ వాళ్ళిద్దరు కూడా పొద్దునే వస్తే ఈయన కాడికోస్తారు తర్త అయిపోయిన తర్వాత గంటసేపు అయిపోయిన తర్వాత అనాల్సిస్ కాడికి పోతారు
పోయి పత్తేపారాలు వేస్తారు అందరూ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు మనం
నిజమే టూ మచ్ విల్ అరే నలుగురు ఉన్నారు నలుగురు చూస్తారన్న ఇంగితం కూడా
అస్సలే లేదు అక్క వాళ్ళకి
ఆ ఇంత టూ మచ్
చాలా ఓవర్ చేస్తారు వాళ్ళు ఉంటే
ఆ రుచ్చిపోతారు మొన్న చూసా నేను అప్పుడు ఆ రోజు గ్రౌండ్ లో
సార్ అస్సలు రెస్పెట్ లేకుండా మాట్లాడతు తెలుసా ఏ గమనించ ఏందసలు నూరు ర ఫస్ట్ అనంటంది
అనాలసిస్ లన అనాలసిస్ లా అబ్బో
నువరా ఫస్ట్ ఏన్ అక్క నిల్చొని నువ్వు నను బెదిరిస్తుంది
ఆమె టూ మచ్ ఆమె నచ్చదు ఆమె క్యారెక్
సేమ్ నా కూడా ఆమె తూ అని వస్తుందంట క్లాసు లో
అ తప్పే కదా ఒక ఫ్యాకల్టీగా ఆ అలా యూస్ చేయకూడదా వర్డ్స్ అంతా
తూ అనుసిందంతా అళ క్లాస్ అసలే ఏం రైట్ ఉందా అమెకి అట్ల ఊయడానికి
మనము ఏం చిన్న పిల్లలం కాదు కదా ఏం కాాల ఆన్డానికి ఇంకా నయం చిన్న పిల్లలకే చాలా బెస్ చాలా బా పంపర్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు
ఇంత టూ మచ్ గ ఉన్నారు అసలు వీళ్ళు
ఇంకా ఏముంటాల్ల ప్రిన్సిపల్ వైఫు వాళ్ళ క్లాస్ లో నాకు ఒక అబ్బాయిని చెయిబొయి కొ చెయి ఎత్తబయిందంట కొట్టడానికి అబ్బేలా అసలు మీరు మీకు కొట్టే రైట్ లేదు మీరు ఎందుకు కొడతారు అసలు అసలు అని మాట్లాడేసాడు
ఎవరు ఎవరు క్లాసు
మా జూనియర్స్ ఒక అబ్బాయిని కొట్టబ యి చేయెత్తిందంట అదే అసలు మీకు ఆ రైట్ లేదు మమ్మల్ని ఎందుకు కొడతారు అని చెప్ పడిగేశాడంట అబ్బాయి అక్కడే ఇంకా శవర్ అయిపోయి మాట్లాడలేక వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఇది అండర్ గ్రాడ్యువేషన్ ఇందులో కొట్టకూడదు ఎవ్వరు అసలు ఆ రైట్ లేదు వాళ్ళకి సో ఎలా కొడతారు వాళ్ళు
ఊ అవును
ఆ అబ్బాయివరు బాగా ఇచ్చి పడేశాడు
అప్పటి నుంచి అవునా ఆమెకి పెద్ద తక్కువే అనుకుంటా కదా క్లాసులు కూడా క్లాసులు చెప్పద్దా వచ్చి
అలిగిపోయింది మా క్లాస్క్ ఈ రోజు గడి అలిగిపోయింది మాకు
ఎందుకు మీ వాళ్ళ ఎవరు పట్టించుకోవట్లేదనా
ఆమెకి ఏం క్లాస్ చెప్పిందో గుర్తులేదు లాస్ట్ లాస్ట్ క్లాస్ ఆ గుర్తు లేక మీరు చెబితే నేను క్లాస్ చెబతాను మీరు చెప్పకపోతే చెప్పని వెళ్ళిపోతానని చెప్పి
ఆమె ము ఆమెకి ముచ్చట్లు వేసుకోవడానికి ఖాలి కావాలి కదా అందుకు అది సాగ్గా పెట్టుకుని వెళ్పొ ప్పేద అంతే
ఇంకా క్వశ్చన్స్ పెడతాను చదువుకోండి ఇంకా నేను రాను మీ క్లాస్ కి చెప్పను
ఆ మంచిది మీకుస్తుంది ఆవిడా ఓ
బీబిపీకే వస్తుంది అదే ఇంకా అప్పటి నుంచి
కా ఏమైన్నా చెప్తా మంచిగా అసలు నాలేజ్ ఉందా ఆమెకి
ఏం నాలెడ్జ్ అక్క అసలు ఆమె ఏం చదువుతందో ఆమెకే తెలియాలి ఇంగ్లీష్ తొక్క క్వ్చన్లు పెట్టింది మాకు
ఆ ఏ భాషలో మాట్లాడిది అంటుందా
తెలుగు భాష
తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తదా
అసలు ఆమెకు వచ్చో రాదో కూడా తెలిదు
ఉహు
ఉ
అన్ చూ విన్నా విన్నా ఆమె భాష ఆమె మాట ఆమె స్టైల్ చూసి అంతా చూసిన అదే పనిగా ఆ రోజు బాను మ్యామ్ తీసుకెళ్ళి చూపించింది
ముందు ఎట్లుండేది తెలుసా అస్సలు ఆమె ఉందా లేదా ఏదో వచ్చేది ఆమె పని చూసుకునేది పోయేది ఎప్పుడైతే వాళ్ళయన ప్రిన్సిపల్ అయ్యాడో అప్పటి నుంచి చిన్న ఓవ చేయట్లే కాలేజ్ అంతా నాదే అన్నది
అవును విపి ఆమె కదా వైస్ ప్రిన్సిపల్ ఇప్పుడు
అవునా
వైస్ ప్రి ఆ ఆయన ఆయనే తగ్గుంటున్నాడు ఈమనే కదా ఓ రెచ్చిపోతుంది
కాదు అసలు అంతకు ముందు అయితే ఏందో వచ్చేది పోయేది ఆమె పని చూసుకునేది ఆమే ఒక కాలేజ్ కు వచ్చిందా లేదా అని కూడా డౌట్ ఉండేదు క్లాస్ కి వచ్చేదాకా ఇప్పుడు మార్స్ ఇది నాదే రాజ్యం అన్నట్టు బలే చేస్తుంది నచ్చట్లా ఆ బిహేవియర్ పొగరు వచ్చేసింది అంటారు కదా స్థాయి పెరిగితే పొగరు వచ్ అంటారు కదా వాళ్ళ ఆయనకి స్థాయి పెరిగితే ఈమెకు పొగరు వచ్చింది
నిజమే ఇప్పుడేంటి ఆవిడ ప్రిన్సిపల్ వైఫ్ ఒకప్పుడు జస్ట్ మామూలు గా ఫ్యాకల్టీ వైఫ్
అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఆ జస్ట్ ఫ్యాకల్టీ లా క్లాస్ చెప్ కొని పోయేది వచ్చి క్లాస్ లో వచ్చేది కూర్చునేది కూడా కూర్చునేది కాదు జస్ట్ పైకి కూడా ఎక్కేది కాదు డయాస్ మీదకి డయాస్ మీద కూడా ఎక్కేది కాదు పు కింద బెంచ్ ఫస్ట్ బెంచ్ దగ్గర నిల్చుకొని క్లాస్ చెప్పి అటెండెన్స్ తీసుకొని వెళ్లిపోయేది నోట్స్ ఇచ్చి ఇప్పుడు నోట్స్ ఇయ ట్లేదు ఒ పొగరుగా చదువుతున్నది క్లాసు చాలా
ఉ ఇప్పుడు చెప్పకపోయినా క్వశ్చను చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అవ్వడి
లేజీగా చెప్తుంది క్లాసు వాళ్ళ ఆయన కూడా ఏ ఏదన్నా లా అలా కాదు ఏదన్నా లాబ్ అనుకో ఒక రెండు మూడు సార్లు రౌండ్లకి వస్తారు ఆ ల్యాబ్కి ఆమే ల్యాబ్ అయితే అసలు ఆ ల్యాబ్ సైడ్కి కాలు కూడా పెట్టడు కన్నెత్తు కూడా చూడడు ఆయన వైఫ్ కదా ఆయన కూడా పార్షియాలిటీ చూపించేస్తున్నాడు
ఆ ఆవిడదే కదా రాజ్యము ఇంకా ఏడా ఆవిడదే కదా రాజ్యము ఇంకా యాడా
ఎంత రాజ్యం అయితే చాలా చేస్తుంది ఒక నాకేమో అమ్ అసలు నచ్చట్లా ఆమె బిహేవియర్
మరి ఇంత టూ మచ్ ఉండకూడదు ఒక మనిషి
చార్జ్ అంటావా ఈ రోజు ఏదన్న చెప్పిండు అనుకో మరుసటి రోజుకి మర్చి పోతడు ఎంత పెద్ద గొడవ జరిగింది ఇప్పుడు కసరి ఎంత గుర్తులేదు ఆయనకి క్లాస్ లో జరిగింది ఎన్ని చెప్తాడు అస్సలు అస్సలు గుర్తులేదు ఇప్
మంచోడు లే
ఈ సెమిస్టర్ స్టార్ట్ అయ్యి టు టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది బట్ టూ త్రీ క్లాసెస్ కుంటాడు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి
గొప్పోడు లే
ఈ సార్ మీకు రన్నింగ్ నోట్స్ ఇస్తా నోట్స్ ఇస్తాను అన్ని సెలబస్ కంప్లీట్ చేస్తాను అన్ని చెప్ చెప్పాడా ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సగం కూడా అవలా
ఇంక ఇంక ఇలా అయితే మీకు ఇంక ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చేస్తున్నాయి కదా ఇంకేం చేస్తారు
చఉతంట అక్క మేమే కదా చదువుకుంటున్నాము మళ్ళీ ఎం చెప్పినా మీరు చదవట్లేదు మీరు పాస్ అవ్వట్లేదు మెయిన్ అక్క ఒక టైం మేము చెప్తే వాళ్ళ అం టున్నారు గాని సెంటర్ దు ఏముందని వన్ వన్ వన్ టూ బై రాసాము అయ్యల్ రొంటికి పర్సంటేజ్ చాలా వచ్చింది పాస్ పర్సంటేజ్
అందరికి అట్లే వచ్చింది
ఉమ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ ఫస్ సెకండ్ ఇయర్ నుంచి ఇంక్ ఇదిస్తున్నారు సెంటర్ అప్పటి నుంచి పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది వాళ్ళు ఏదైతే మీరు ఫస్ట్ ఇయర్ లో బగా చదివారు ఇప్పుడు చదవట్లేదు అంటున్నారు ఆ మాత్రం ఎట్లా అక్కవాళ్లు
అప్పుడు కష్టపడినంతేగానే కదా ఇప్పుడు కష్టపడుతుంది ఇప్పుడుర్ మేం చదువు మేం చదువుతున్నాం మాది బానే ఉంది మీదే ప్రాబ్లం అని ఒకప్పుడు ఫ్యాకల్టీ ఇప్పుడు మనం ఆ పాయింట్ కూడా తీయడానికి లేదు ఫ్యాకల్టీ నిజంగానే సెమ్ సెంట్ర
అవును అట్లా చేస్తన్నారు అక్క వాళ్ళు
ఏందో టూ మంత్స్ అయిపోయింది
చాలా టూ మచ్చు ప్రతిదానికి మమ్మల్నే అంటున్నారు అక్క
ఏ ఏ జరిగినా ఏ ఈవెంట్ జరిగినా
కాకపోతే అక్క ఎవరైనా ప్రిన్సిపాల్ వాళ్ళ కాలేజ్ వోల్ సేవ్ చేసుకు కానీ వాళ్లు కాలేజ్ కి లాస్ట్ టైమ్ మా జూనియర్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫోన్ చేసి మా కాలేజ్ ఒళ్ళు ఇట్లా హాటికెట్లాగా జర తీసుకొచ్చారు వాళ్ని బై రా అలోవ్ చేయొద్దని చెప్పాడంటా ఫోన్ చేసి ఏమంత అక్క ఆయనకి ఎవరైనా మా పిల్లలు ఎట్లా ఇంకా సేవ్ చేయాలి కానీ ఫోన్ చేసి మరి అట్లా చేయడం వా ఫోన్ చూడండి మీ ప్రిసిపాల్ మిమ్మల్ని ఎంటే మీకు మీ ఇకే లేదు ఇంక మేమేం చేస్తాం అన్నరు అన్నారు అన్నారంట
ఇంకా పం ఎలావ్ చేయొదు అనకూడదు పంపించండి ఇంకా అని చెప్పి అనాలి ఉమ్ ఉండు మళ్ళీ చేస్తా